హలో
వాయిస్ క్లియర్గా ఉందా అండి
కొంచెం బ్రేక్ అవుతుందండి మీ వాయిస్ నాదండి
క్లియర్ గానే ఉందండి ఎలా ఉన్నండి
క్లియర్ గానే ఉందండి
ఓ ఎలా ఉన్నారండి
మేము బాగున్నామండి మీరండి
నేం బాగున్నానండి
భోజనం చేసారాండి బ మీరు న నిందక బ చేశానండి
మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా అండి
క్రికెట్ అంటే ఇష్టమ అండి మీకండి
ఆ నాకు ఇష్టమే అండి రీసెంట్లీ జరిగాడి ప్రదో మ్యాచ్ చూ సునే ఉంటా మీరు అండి చూస్తుంటారా మ్యాచెస్
నండి నేను
అమ
ఇంక ఏటిఎం అంటే ఎక్కువ లైక్ చేస్తారండి మీరు ఏటీఎంకి
అంటే ఎలా అండి వరల్డ్ టీమ్స్ లోనా లేదా ఐపిఎల్ లోనా
టీం చెప్పండి మళ్ళీ ఐపిఎల్ చెప్పండిండి
వరల్డ్ టీమ్ లో అయితే ఫస్ట్ ఇండియా అండి తర్వాత న్యూజిలాండ్
అవునా అండి ఎందుకు తెలుసుకోవచ్చా అండి
అంటే ఇంకా ఇండియాలో ఇండియాకి సపోర్ట్ చేయకపోతే ఎలా అండి
అవునండి అది కరెక్టే
ఇంకా న్యూజిలాండ్ అంటే ఆ టీమ్స్ లో ఉండే ఆ ప్లేయర్స్ కి స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ఎక్కుంట వాళ్ళు ప్లేయర్స్ క ఇచ్చే రెస్పెక్ట్ అవునండి మీరు అండి
నేను చూసానండి క్రికెట్
అ ఏ టీం కి సపోర్ట్ చేస్తారు
వరల్డ్ లో అయితే ఇండియా ఆస్ట్రేలియా అండి
అవును ఆస్ట్రేలియాకి
ఆస్ట్రేలియా అండి
ఆ ఆస్ట్రేలియాకి ఎందుకు సపోర్ట్ చేస్తారండి
వాళ్ళ బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ వాళ్ళు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా గెలిచేది వాళ్ళు గెలిచి చూపిస్తారండి అయినా కూడా నాకి ఆస్ట్రేలియా ఇండియా కంటే ఇంకా తక్కువ అంటే ఇంకా న్యూజి లాండే అండి పాపం వాళ్ళ టీము
ప్రతి ఇయర్ సెమి సార్ ఫైనాన్స్ లేదా అట్లా వచ్చి లాస్ట్ లో ఓడిపోతారండి
అవునండి పాపం
అ ఐపిఎల్ అ అవునండి టోటల్ ఆల్రౌండర్స్యే అండి అందులో
క్రిష్ గేలు గాడు తెలుసా అండి
ఆ గ్రిస్ గేల్ తెలిసిండి ఆయన మంచి బ్యాట్ ఇంటారండి అలాగే బౌలింగ్ కూడా వేస్తుంటారు
అవునండి మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా సేమ్ అలాగనే ఒక పిల్లాడు ఉన్నాడండి
ఓ అంత మంచి ప్లేయరా అండి
అవునండి బౌలింగు బాగా చేస్తాడు బ్యాటింగు బాగా ఆడతాడుండి క్రిష్ గేల్ మాదిరి ఏ అవునండి అవునండి బాగా నాలెడ్జుమటుకు బాగుందండి ఆ పిల్లోనికి మేం బాగా ఎంకరేజ్ చేస్తామండి ఆ పిల్లోనికి
ఆ అండి
స్టడీస్ అట్లే చదువుకోవడం కూడా అట్లే చదువుకుంటాడు క్రికెట్ ఆడేది కూడా అలానే ఆడతాడండి
మీరు స్కూల్ డేస్ లో ఆడుతుంటారా అండి క్రికెట్ ప్ర్ ఇప్పుడు ప్రజెంట్
ఆ ఆడుతుంటానండి ఇంటర్మీడియట్ ఒకటి ఆడలేదు అండి టెన్త్ వరకు ఆడిన్నా మళ్ళా ఇప్పుడు డిగ్రీలో మా పి టి సార్ ప్రోత్సహించడం వల్ల ఆడతాననండి
ఆ నీను ఆడుతుంట
క్రికెట్ కాకుండా ఇంకా మరీ ఏమన్నా గేమ్స్ మిక్
వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టర్ అండి
అవున అండి సర్టిఫికేట్స్ వచ్చాయా అండి మీకు
ఆ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళనండి
అవునా అండి కంగ్రాట్స్ అండి పోయినందుకు
థ్యాంక్ యూ అండి
ఐపీఎల్ అండి ఐపిఎల్ మీకు నాలెడ్జ్ ఉందా ఐపీ
ఆ ఐపీఎల్ చూస్తుంటా అండి రెగ్యులర్గా
ఏ టీం అంటే సపోర్ట్ అండి మీకు
సి ఎస్ కే అండి
ఎందుకండి రీజన్ తెల్సు
నా ఫేవరెట్ ప్లేయర్స్ ధోని అండ్ జడేజా అండి
ఎందుకండి వాళ్ళే మీ ఫేవరెట్
ఏమో అండి చిన్నప్పటి నుంచి వాళ్ళ గేమ్ ప్లే నే చూస్తూ ఉంటా
ఆ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారా అండి వాళ్ళతో
అవునండి
థ్యాంక్స్ అండి చెప్పినందుకు
ఒకే మీకే అండి ఏ ప్లేయర్ అంటే ఇష్టం ఐపిఎల్ లో
నాకు ఐపిఎల్ అభిషేక్ శర్మ అంటే ఇష్టం అండి
మొన్న ఫైనల్స్ లో కూడా బాగా ఆడాడండి అభిషేక్
ఫైనల్ ఇంకా ముందు మట్సం కాలేదండి రైక్ రేట్ కూడా బా ఒక రకంగా ఉండండి
నాకు మొన్న మ్యాచ్ చూసినప్పుడు విరాట్ కోహ్లీనే గుర్తుచ్చాడండి అభిషేక్
అవునండి సేమ్ అలాగనే ఆడాడండి విరాట్ కోహ్లీ కూడా అప్పుడు ఎగనెస్ట్ పాకిస్తాన్ కి ఎలా ఆడాడో
అవునా
అగెనెస్ట్ న్యూజిలాండ్ కూడా అభిషేక్ శర్మ అలా ఆడాడండి
నార్మల్ మ్యాచ్ చేస్తా ఆడకపోయి
అవునండి ఆ ఫైనల్ మ్యాచ్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇది న్యూజిలాండ్ చూసే మనకు అర్థం అవుతుందండి
అవును
అది కూడా అగెస్ట్ న్యూజిలాండ్ పండు వల్ల మా నేను యా టీం సపోర్ట్ చేయలో నాకు అర్థం కాలేదండి అపుడు
ఆ సం రెండు ఫేవరేట్ గేమ్స్
అవునండి ఈసారి కప్పు కూడా వచ్చింటే న్యూజిలాండ్కి ఫస్ట్ కప్పు అన్నా అవుతాండండి
అఓ
ఇండియా పక్క నుంచి చూస్తే ఇండియాకి ఇట్లా హ్యాట్రిక్ కప్పులు వస్తాయండి
అవునుండి
ఎట్లా స ఆ టీంకు సపోర్ట్ చేయాలో నాకే అర్థం కాలేదండి.
మ్యాథ్స్ అంత ఇంట్రెస్టింగ్ లేకపోయిడి మ్యాచ్ బ్యాటింగ్ అప్పుడే వన్ సైడ్ అయిపోయింది
అవునండి వార్ వన్ సైడ్ అయిపోయిండ అండి ఆ బుట్క
బ్యాట్స్ మన్లు కూడా ఎక్కువ హిట్టింగ్ ఇచ్చారు వాళ్ళు అవుట్ అయిపోయారండి పర్ పిలలు ఉనే బౌలర్లు కూడా బాగా వేసరండి బూమ్రా హర్షదీప్ హార్దిక్ పాండ్యా వాళ్ళంతా బాగా చేసారండి బౌలింగ్ బళ చె
టెస్ట్ ఆ చూసానండి నేను
నాకు ఐపిఎల్ అయితే ఎస్ఆర్ హెచ్ అంటే ఎక్కువ ఇష్టం
అవునండి తెలుగు టీం అని సపో మనమే కదండి ఇం మన తెలుగు టీమ్ సపోర్ట్ చేసి కునేది
అ
వేరే స్టేట్ ల్లు మన టీం కి సపోర్ట్ చేయరండి ఎవరు మనమే మన టీంకి మన నా బిడ్డ మాదిరి మనం సపోర్ట్ చేసుకోవాలిండి.
నేను ఈసారి ఏటీం కి సపోర్ట్ చేయాలో అర్థం కాలేదండి నాకు
ఎస్ఆర్ హెచ్ కి సపోర్ట్ చేయండిండి
అలా కాదండి సిఎస్కే లో ధోని ఉన్నాడు అండ్ ఆర్ ఆర్
జడేజ ఉన్నాడండీ అవునండి అవునండీ అది భలేె నాకు భలేె బాధ అయిపోయాయిండి అది
వచ్చే ఆ రెండు టీమ్స్ కి పడింది సిఎస్ కి ఆర్ ఆర్ది
అవుతుందండి అదే
చాలా బాధగా ఉంటుందండి ఏ టీం కి సపోర్ట్ చేయాలో అర్థం కాదు
అండి ఒకసారి మైండ్ పని చేయదండి అట్లా ఆలోచిస్తేయ్ అరేయ్ అంత అంత డర్త్గా ఆలోచించకూడదండి దాని గురించి కూడా మనము
అంటే అలా అనీ ఏం కాదు అండి జస్ట్ ఏ టీం కి సపోర్ట్ చేయాలంటే ఇనేడ్లు సిఎస్కే తో ఉండ కదా
అవునండి అవునండి
అ ఇంకా టెస్ట్ చూస్తుంటారండి టెస్ట్ మ్యాచెస్
టెస్ట్ మ్యాచెస్ రెరే అండీ నేను చూసేది అంటే చాలా రోజులు జరుగుతాయి కదా ఇంకా నాకు ఇంకా స్టడీస్ అవి ఉంటాయని చునండి టెస్ట్ అయితే
సార్ ఎప్పుడన్నా ట్రై చేయండి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్యాటింగ్స్
అవునా అండి అంటే టెస్ట్ మ్యాచ్ అంటే ఎక్కువ బ్యాటింగ్ ఉండదు ఉండ్ కదండి
ఎందుకుండదండి బ్యాట్టింగ్ కూడా ఉంటుంది
ఫ ఓవర్లో ఒక రన్ను టూ రన్స్ కొడతారండి అంతే టెస్ట్ మ్యాచెస్ అంటే
అంటే బట్ అయినా అదే అండి త్రిల్ దాంట్లో అంటే లాస్ట్ ఇంకా అంటే సం బౌలరు బ్యాట్స్ మన్ ఉంటారు చూడండి స్ట్రైక్ అ నాన్ స్ట్రైకర్ లో
అవునండి అవునండి అది అట్ల అయితే బాగా థ్రిల్ ఉంటుందండి
అప్పుడు బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుందిండి
అవునండి మీరండి మీరు చూస్తారా టెస్ట్ మ్యాచెస్
ఆ చూస్తూ ఉంటా అండి నేను
టెస్ట్ లో కూడా సేమ్ అండి సపోర్ట్ చేసారు టీమ్స్ మీరు
ఆ సేమ్ అండి బట్ ప్లేయర్స్ డిఫరెంట్ అండి
ఆ అవునండి అవునండి
టెస్ట్ లో అయితే మన ఇండియాకి ఒక వాళ్ళలా ఉండేది రాహుల్ డావి
ఆ తెలుస అండి ప్రతి ఎవరికి తెలియదండి రాహుల్ ద్రావిడ్ అంటే సినిమాకి పోయిన ప్రతి ఒక్క ఫస్ట్ డే రాహుల్ ద్రావిడు అ మంచి మెసేజ్ ఇచ్చారండి ఆయన మాత్రం మంచి మెసేజ్ అండి అది మాత్రం చిన్నది వాళ్ళ లైఫ్ లో ప్రతి ఒక్క ఒకరీ లైఫ్ లో స్ఫూర్తిని నింపారండి వాళ్ళు
ఇ బ్యాడ్ హ్యాబిట్స్ కీ ఎవరు అడిట్ కాకో
అవునండి బ్యాడ్ హ్యాబిట్స్ కడట్ కాకుండా ఒక క్రికెటర్ చెప్తే ఎలా ఉంటుందో ఆ కళ్ళ కట్టనట్లు చెప్పారు రండి వాళ్ళు మాం
పుజారా తెలుసా అండి
ఆ తెలుస అండి నెంబర్ వన్ బ్యాట్స్ మన్ అండి
ఐ మీన్ టెస్ట్లో అయితేతే
అవునండి టెస్ట్ మ్యాచెస్ కొట్టాండి ఎక్సలెంట్
ఆ
బాగా ఆడతాడండి పూజారుగాని
అవు
థ్యాంక్స్ అండి మీరు అన్నీ ఇవన్నీ నాతో షేర్ చేసుకున్నందుకు
ఓకే అం మీరు మీకు తెలిసిన క్రికెట్ గురించి మీకు ఉన్న నాలెడ్జ్ ని నాకు కొంచెం షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అండి
థ్యాంక్స్ అండి మీ
నెక్స్ట్ టైమ్ టెస్ట్ మ్యాచెస్ చూడండి అవి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి
సరే అండి
ఓకే అండి ఉంటాండి
హ